ఆ తిన్నవాన్న
తిన్న గాని ఒక ఐస్ క్రీమోల్లకు ఒకసారి అడుగు ఆల్లేమంటరో వాలక్ జూయించి చెప్ ప్పు జర
ఏడు లీటర్ ఎన్నని తిరుగుతరు
ఒకా ఇగ ఫిఫ్టీన్ ట్వంటీ
జజ్జె లోనికి ఫోన్ జేసి అడగన
అడుగు మరి జజ్జెలోనికి కాదంటె ఎఓన్ దెస్తవ్ అడుగు సి సిక్స్ ఓ క్లాక్ ఒకేళ వాళ్ళ మనిషోస్తే
కుకట్ప కుకట్పల్లి లొ ఉంది ఒక ఏజెన్సీ ఆల్ నడిగితే వాళ్ళు ఏదన చెప్తరు అన్నచ్చాన్నే చేప్తరు మరి హలో
మితా అండ్లనే ఉంది హలో ఉమ్ హ్
ఎందుకు స్నాప్ లా
ఆ సరేపో
ఉమ్ మొవడ్రా నెట్ బంద్ జేసినం ఇందాక్ ఆ ఇనిపిస్తుంది ఇనిపిస్తుంది నెట్టు బంద్ చేసినము ఇందాక అంటున్న ఉమ్ అట్ల
అయితే సర్లా
అడుగుత అడుగుతా
జస్ట్ డయల్ ఓనికి అడుగుతే చెప్తడా
చెప్తడు మరి జస్ట్ డయల్ ఒడు నంబర్ ఇచ్చి ఉన్నడు మనకి మనం ఫోన్ చేసి ఆనికి అడగాలె ఏజెన్సీ ఓనికి జస్ట్ డయల్ లోడు మనకు నంబర్ ఇస్తడే ఎక్కడెక్కడ ఉన్నయో ఏజెన్సీలు ఎక్కడెక్కడ ఉన్నయి హోల్సేల్లా ఇగ ఉమ్ నంబర్లు ఇస్తడు నియర్ బై అంటే దగ్గరిగా అక్కడ మనలొకేషన్ దగ్గర ఏం ఉన్నయో చుట్ పక్కల ఏవి ఉన్నయో ఆ ఏజెన్సీ నంబర్లు ఇస్తడు అయి మనం జేయాలట్ల
ఉమ్ ఊమ్
అది ఎంతయితదో వచ్చి ఏసేస్తడు చూసుకోవాలె అట్లా ట్వంటీ ఫైవ్ లీటర్సా
ఉమ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్
అ యాభై మంది జర్పోతారూ అ ఉం వినిపిస్తలేదా
ఎసా
దగ్గర దగ్గర దగ్గర
ఉం వాయిస్ కట్ అయి కట్ అయి వస్తుంది
కట్టే కట్టే వస్తది దాన్ని ఆన్ల పెట్టి మాట్లాడలి ఇట్లా ఇట్లా ఒక చూసు కూడా మడదా
అచ్చ అచ్చ ఇది ఏదో కత ఉందాది ఇంది
ఆ లాక్ అయిపోయింది అనుకో ఇబ్బంది అయితే ఉం
తిన్నావా
తిన్న తిన్న
అదే అంటన
ఆ చిన్న చిన్నన్నా ఎలి పోతురు న పడుమిట వెకి
త మళ్ళీ ఏం పాడైందమో మళ్ళీ పిచి పాడవుతాడు ఇది డలా మాహతు అ ఫోన్ పాడగా న ఫోన్
ఇప్పుడు వస్తుంది మంచిది కాదు రెండుముూటి వేలు ఎందు పోతారు
ఏ చిన్న పని ఉందంట దా పోయి చూద్దామని
అ
సరే సరే బోల్ రెండు బోర్డులు ఏదో ఫ్రిడ్జ్ చెయ్యాలంట జర రా బోయి చూద్దాం అని అన్నడు ఉం
హలో
పోయినామనుకో పోతే కోసు కోవచ్చు
అంటే బ
ఉం
ఏం లేకుండా పోతే బిస్కట్ అయిద్ది ఏం లేకుండ పోతే బిస్కట్ అయిద్దీ
ఏద ఉన్నాడు విన్నాడు ఆ ప్లానింగ్ తో వచ్చిందడు శుక్రవారం కదా తీసుకుంటరు గురువారం అయితే తీసుకోరు
అట్లయినా పర్లేదు
అట్లా వాడ వచ్చిందంటే లేకుంట పైసలు రవ అని చెప్తా లేే తవి పోయటప్పుడే
దే ఆచించుకుని రావాలి మనం రసుపోతున్నాంమండే క్యాండెట్ ని మినిమం చేసేయాల
చేసాలమ్మా చేయకుండా ఉండ ఇన్నిలో
ఉం
ఉమ్
అకుం రజమ
ఉమ్ తిన్నావా
చిన్న జలో సరే సరలే మరి ఫోన్ చేస్తా మళ
సరే మరి ఆ
అ